ఆ హాలో హాయ్ అండి సిగ్నల్ లేనట్టుంది అందుకే తొందరా కలవలేదు
అవునా అదే నాకు రేఖ ఇంకా లిఫ్ట్ చేయట్లేదు ఏంటి మరి ఏమైంది ఏమి అని నేను అనుకుంటున్నా
లేదు ఈడ సిగ్నల్ సరిగ్గా లేదేమో లిఫ్ట్ అయిననాంక కూడా కాసేపటికి చూపెట్టింది టైం
నేను బయటికి వచ్చిన బయటనే కూర్చున్నా ఇంటి ముందు
ఆహా మాకు ఇంటి దగ్గర పేరడు ఉంది అయి తే ఆ పెరట్లోకి ఆవులు వచ్చినాయి
ఉమ్మ్ ఉమ్మ్
ఉమ్ ఇనితే అవి అవి తి సేడానికి అవి కొట్టడం బయట కొట్టడానికి ఎళ్ళిన
ఉమ్మ్
ఒగే ఇగా ఇప్పుడు ఇడిసి పెడతారు కదా ఇప్పుడే చిన్న మొలకలయినాయి పత్తి
ఆ ఆ
ఇంగా వాళ్ళేమో మేమేమో లోపల ఉన్నాం అళ్లేమో ఇడిచిపెట్టిర్రు అసలే వర్షాలు పడు తాలేవు అవి ఒకటి రెండే ఉన్నాయి అంటే ఆయంతా కూడా అవి తొక్కుతన్నాయ్
తొక్కుతన్నా
ఆ ఇంకా చెప్పండి
ఇంకా మీకేమైనా ఇట్లా పేపర్ క్రాఫ్ట్ మీద ఏమన్నా ఇంట్రెస్ట్ ఉందా
పేపరు
క్రాఫ్ట్ పేపర్‌తో తయారయ్యే పేపర్ క్రాఫ్ట్ అంటారు
ఆహా ఏం లేదండి అదే అది చేయ ఇది చెయ లని బాగా ఇంట్రెస్ట్ ఉంది కాని ఏం చేయాల్నో అర్థం కాదు ఇక్కడ చెప్పేటోళ్లు లేరు
అవునా అవి కూడా నేను చాలా అంటే చాలా చేస్తా ఇప్పుడు బుక్ స్టాల్లో చార్ట్ అనేది దొరుకుతాది చూడు ఫైవ్ రూపీస్‌కి ఒకటి టెన్ అయింది ఫస్ట్ ఫైవ్ రూపీస్ ఉండే చ్చ కలర్ కలర్ చార్ట్స్ దొరుకుతాయి చూడు అ చార్ట్స్ తీసుకొచ్చుకొని వా టితో ఓ ఎంతా రకరకాలుగా తెలుసా
ఉమ్మ్
మస్తుగా చేయచ్చు అవి కూడా నేను అక్కడక్కడ చేసి ఇంట్లో పెడతా ఫ్లవర్స్‌ దావా దాంతోనే కూడా ఫ్లవర్స్ చేయొచ్చు
ఆహా
ఉమ్మ్
ఇంగ మాకు తెలువదు ఇట్లా ఈ పల్లెటూర్లలో సరిగ్గా అవేం ఉండయి నాకేమో అన్ని గేయ్యాలని ఉంటాది
ఆ
ఇకా చెప్పేటళ్లు ఉంది గానీ అందుకే ఇంట్రెస్ట్ పెడతాలే కానీ ఏదో ఒకటి నేర్చుకోవాలి అన్నీ నేర్చుకోవాలి అన్ని రావాలన్నా అ రాటం బాగుంటది ఆ ఉంటది కాని ఇక్కడ చెప్పేటోళ్లు ఉండే ఇప్పుడు మన ఒక్కొరు కొంచెం గి ఇలా అనే ఇది ఒకరు ఉన్నారు అనుకో చెప్పే వాళ్ళంటే మనం అన్ని నేర్చుకోవచ్చు
అన్ని నేర్చుకోవచ్చు
ఆ
అట్లా అవి కూడా మంచిగా ఉంటాది ఇట్లా అల్లీ రెండు కలర్స్ పేపర్స్ తీసుకోవాలి దానికి మ్యాచ్ అయ్యేటి రెండు కలర్స్ అంటే ఒకదానికి ఒకటి ఇప్పుడు వైట్ ఇది గ్రీను చా ఆ బ్లూ వైట్ ఇట్లా మ్యాచ్ అయితే ఎంత మంచి కనపడతా కాంబినేషన్ అట్లే తీసుకోవాలి తీసుకొని మంచిగా చేయాలన్నారు
ఉమ్ నాకు నేర్పిస్తారా మరి మీరు
ఎట్లా నేర్పించాలి దగ్గర ఉంటే నేర్పించేదానే
ఇక మీరు అక్కడ నేను ఇక్కడ అన్నట్టు
ఆ అదే మీరు అక్కడ నేను ఇక్కడ
అవేవన్న ఉంటే ఫొటోస్ పెట్టండి ఫొటోస్ పెడితే అయితే నేను ఒకవేళ ట్రై చేస్తాను నాకైతే ఈ ఫ్రిడ్జ్ మీదకే అకద అయితే అల్ కి ఉంచండి అక్కడే కదా నేను ఇప్పుడనా వచ్చినప్పుడు తీసుకుంటా
సరే సరే
ఇంకా ఇంకేం చేస్తారు మీరు
ఇంకా ఇంక బుట్టెలు ఉంటాయి చూడు వైరుతొని తెలుసా ఫస్ట్ లో ఇప్పుడు ఇప్పుడు మళ్ళీ ట్రెండ్ అయితున్నాయి కావచ్చు మరి కనబడతలేవు ఇప్పుడు కాని అప్పట్లో
ఆ అదే గా లబ్బర్ దాంతోన్ బు
ఆ అలా రబ్బర్ది కాదు ఇంకొక ఇంకా లేదు ఇంకొకటి ఇట్లా ఉలన్ లాగానే ఉంటాయి గాని
తకు ఇట్లా ప్లాస్టిక్ ప్లాస్టిక్ వాటిది
ఆ ఉ ఇట్లా ఆ తాడు లెక్క ఉంటాది చిన్నగా సన్నగా ఉల్లన్ లాగానే
అదే టంకుసం వైర్ లెక్కర్ అంటారు కదా
ఆ ఉంటది గానీ కొంచెం దొడ్డు ఉంటుది అది కూడా కలర్ కలర్ ఉంటాది
అందులో కూడా
ఉమ్ అందులో కూడా కలర్ కలర్ ఉంటాయి ఓ ఆ దాంతో న ఆ దాంతో న అళ్ళొచ్చు అది ఆ
అంటే మీరే అంటే మీరు ముందు నేర్చుకున్నారా ఎవరి దగ్గరనన్నా
లేదు మా పెద్ద నాన్న బిడ్డ ఉన్నది ఆమెకు ఫుల్ టాలెంట్ ఇట్లనే ఆ అన్ని ఇట్లా ఆమె అల్లుతా ఉంటే ఇట్లా నేను వెళ్లి జస్ట్ కూసునే దాన్ని చూసేదాని గంతే అబ్జర్వ్ చేసేదానికి అంతే ఇంటికి వచ్చేదాన్ని ఇగ కతం ఆ నిజంగా అబ్జర్వ్ చేస్తూ ఉండే జస్ట్ అబ్జర్వ్ చేసి ఇంటికొచ్చి టకా టకా టకా టాక అవి ఇ కొని మరి ఇగ ఈ నేను ప్రాక్టీస్య నేను మొదలు పెట్టేదాన్ని
ఉహు
కానీ అది చాలా కష్టం ఎందుకంటే వేలుకు చుట్టుకొని అది అల్లాలే అది చాలా కష్టంగాని ఇంకొకటి ఇలా లబ్బర్ది ఇప్పుడు ఇందాక మీరు అన్నారు చూడు రబ్బరా అది ఈజీనే
ఉహు
ఉ
అస్సలు టాలెంట్ మనకు ఉంది అనుకో ఏదైనా చేయగలం ఒకసారి ఊస్తే ఆ ఒకసారి ఉ తే మనకు ఆ వస్తువులు దొరకు ఇట్లా మనకు నేర్చుకోవడానికి కూడా కొనుక్కోవడానికి దగ్గర అందుబాటులో ఉన్నాయనుకో మనం కంపల్సరిగా ఆటోమేటిగ
ఆ అది చేస్తారు
ఉ
అది కూడా అవి కూడా ఎల్తా ఉ తర్వాత ఇంకా ఇంకేంటి మ్యాట్ డోర్ మ్యాట్స్ తెలుసా చీరలతోని అల్లుతారు
ఆ తెలుసుగాని అది ఇగ మా పిన్ని వాళ్ళు అల్లేదు గాని వాళ్ళు కూడా ఇట్లనే దూరం మాకంటే ఇగా నేర్చుకుంటా అనడు ఇక మాకు ఈ వ్యవసాయం పనులు ఉండే ఇప్పుడు పోలేదు అవి కూడా చేస్తారా అంటే మీ ఇంట్లోనేనా లేకున్ టే మార్కెట్లో అమ్ముతారా
ఇవి అంటే ఇళ్లల్లో వేయించుకుంటరు మాకేరా మాకేరా అంటే వేసిస్తా సెవెంటీ రుపీస్కి ఒక్కటి ఒక్కటి సెవెంటి రూపీస్ తీసుకుంటా సారీ వాళ్ళదే ఆ శారీ వాళ్ళది సెవెంటీ రూపీస్ తీసుకుంటా ఒకసారీ ఒకటైతది ఇంకా కొంచెం పెద్దది అని అంటే హండ్రెడ్ రూపీస్
ఆహ దానికి కూడా రెండు వడతాయ మరి
ఇంకా కొంచెం పెద్దది అంటే హండ్రెడ్ రూపీస్ అది కూడా ఒక అమ్మాయి నేర్చుకుంటా ఉండే అరే ఇది ఏంటి మంచిగా ఉన్నది ఇది ఎట్లా నేర్చుడురా అది ఇది అని ఆమె దగ్గర అల్లుతా ఉంటే ఆమె దగ్గర వెళ్లి కూర్చున్న
ఉ
కూర్చున్నా ఇగ ఉ స్టార్టింగ్ నుంచి అల్లడం ఫస్ట్ మధ్యలో మనకు అర్ధం కాదు కదా స్టార్టింగ్ నుంచి చూడాలి ఆ స్టార్టింగ్ నుంచి దిన్ని చూడాలి అని అనుకున్నా అది అయిపోయేదాకా ఆమె ఆ పిల్లలు అయిపోయేదాకా వెయిట్ చేసినా స్టార్ట్ టింగ్ మొదలు పెట్టినాక వెళ్ళిన కూచున్న ఆ కూ చోని జస్ట్ రెండు మూడు లైన్లు అల్లే అల్లేదాకా చూసినాను నేను గంతే ఇగ ఇంటికి చిన్న తొందరగా వెళ్ళిన మార్కెట్ వెళ్ళిన పుల్లలు కొనుక్కొచ్చుకున్నా అల్లె పుల్లె
ఉ
కొనుక్కోచుకున్న చీర చింపిన ఫస్ట్ చిన్నగల్లిన ఏ తరువా త ఏ తర్వాత ఇగ పెద్దది అల్లుకుంటూ మా ఇంట్లోకి అయితే బొచ్చుడల్లిన ఏది
ఇగ గదే మనకేదన్నా తెల్సుకున్నామనుకో అద్ అ చ్చేదాకా మనకూ
ఇగ అది ఇది ఇప్పుడు కావాలె నాకు అదే ఏదన్న నాకు కావాలి నేన్ నేర్చుకోవాలన్ అనుకున్న అనుకో ఇగా దాని మీద బాగా పట్ టుదల పెడితే అయి అది ఇప్పుడ్ రావాలి అనేసిగా
అసల్ మీరు ఖాళీగుండర్ కావచ్చు గదా
ఆ ఉండను.
నాకు మంచి ఫ్రెండ్ దొరికిందన్ నేను మంచిగా ఫీల్ అయితాన్న. నాకైతే దగ్గరుంటే ఆ దగ్గరంటే నేర్చ్ కునేదాన్ని అన్ని నాక్ కూడా ఇట్లనే అసల్ ఖాళీగుండకుంట ఏదో ఒక పన్ చేస్కోవాలే ఏదో ఒక విధంగా ఇంట్ల హెల్ప్ ఉండాలె. అన్ అన్పిస్ అనిపిస్తది చాలా సార్లుగని నాక్ ఎంకరేజ్ జేసేటోళ్ళు లేక మర్ మీర్ చూసిరు ఇప్పుడు కని తనకిక్కడ అట్ల చే సేటోళ్ళు గుడ ఉండర్ అందర్ పన్లోకే ఎళ్తర్ ఇక్కడ వ్యవసాయం పనుల్ ఎక్కువ
ఉమ్
ఇట్ల ఎండక్ కాకుండా ఇంటికాడుండి ఏమన్న చెయ్యాలనే పన్ నాకు బాగా ఇష్టం అట్ల చేసుడంటే
ఇప్పుడ్ ఐదు ఐదు చీరల్ ఇచ్చింర్ ఒకరు ఇగ అవి ఇచ్ చి వారం అయి తాంది అవీటిన్ చచింపా టైం ఉండట్లేదు అవీటిన్ చిం ప లేను ఇంకా స్టార్ట్ చేయలేను.
ఊ
గాదు ఏదన్ చెయ్యాలె జెప్పు అంటే ఏదన్నా వస్తే వదులుకోవద్దు చెయ్యాలే ఎందుకో అన్నట్టుగా తీస్కుంట ఆ ఇస్తర్ గదా అవి గట్లా అయితే ఇంకా ఇవళ్లిన్ తర్వాత ఇంక ఐదు చీరలున్నయి అల్లు తొందర్గ అన్నది గని ఇప్పటికే వారం అయిపోయింది. వాటిని ఇగ మా మొదల్ పెట్టాలె ఫస్ట్ అన్ని చింపి బాల్స్ రౌండ్గ బాల్స్ జుట్టుకోవాలన్నట్టు.
ఆ అంటే మొత్తం చిన్న చిన్న కట్ చేసుడ
లేదు చీర ఎక్కడ చినగకుండా డబ్బా షేప్లో ఇప్పుడ్ చీర ఎట్లుంటద్ డబ్బా షేప్లో ఉంటది గదా అంటే ఈ మూల ఈ మూల ఇట్లెట్లా పొడుగు అట్ల చి చినగకుండ చిన్ కట్ జేస్కోవాలె. కట్ జేసేది టెక్నిక్ అది వేరే ఉంటది. ఏ మీ పిన్నికో ఎవరికో అళ్ళచ్చేమో ఆమె తెలిసి ఉంటది ఆ చిన్న చిన్న ముక్కల్ కట్ జేయరు ఆ చిన్న కుంటే మొత్తం చీరంత ఏం కట్ చేయాలి.
చీర మొత్తం లాస్ట్ వరకు చిన్న చిన్నగ కట్ చేయాల్న
కట్ జేయాలె అంటే మనము కొంచం చిన్నగ కట్ చేస్కుంటే అది మంచిగ చిన్నగా, మెత్తగా అందంగస్తది. ఇగ కొంచం లావుగ కట్ చేసిన అది దొడ్డు దొడ్డు అస్తది.
ఆ అవునవును పిన్ని అట్లనే అన్నది.
హమ్
ఆ
హ
అదే మంచిగరాస్తరు కాళీ ఉండకుంట యిటు మిష్ని కుడతరు అటు మెహందీ యేస్తరు ఆ ఇటు ఎబ్రయిడింగ్ ఇటు బుట్టలల్లుడు
హ
చాలా పని మంచ్
గదే అంటరు మా ఫ్యామిలీలా ఇ గి ఒక్కమెకు గింత టాలెంట్ అని ఒక్కట ఒక్కటే నిజంగా ఒక్కటే చేసుకోవడానికి రాదు కొందరికి
ఉమ్ కొంతమంద మిషన్ కుట్టే కానే ఆగిపోతరు
ఆ అయిపోతరు
ఇప్పుడు ఇగ మీకు ఏది కొత్తగా వచ్చిందో అది కంపల్సరీ నేర్చుకోవాలని ఉన్
అవును నే నిజంగా నేర్చుకోవాలని ఉంటది అవును
మీ తగ మీలో బాగా టాలెంట్ ఉందయితే హ ఇంకా అంటే మరి ఇవన్నీ వేరే వాళ్ళకి సెయ్యడం ఇట్లా చేతరు కదా మీరు
ఆ చేత అడుగితే వేసిస్తా లేకుంటే లేరు ఇగ
అవేవవ్ తీర్లా తెల్సినోళ్ళు ఒకర్ ద్వారా ఒకరిప్పుడు ఇప్పుడు నాక్ తెల్సింది నేన్ కూడా రే ఇప్పుడు నాకు ఇవళీయంండి ఇవన్నీ ఇవని అడుగుతాం అట్లా ఇప్పుడు నా ద్వారా ఇం ఇక్కడ నా ఫ్రెండ్ ఉంటది ఇప్పుడు నాయ్చూసి ఆమ్ కూడా అంటది ఎక్కడ అంటే ఫ్రెండ్ చేసిందన్ నేన్ చెప్తే మళ్ళీ వాళ్ళ ద్వారా కూడా అట్ల అస్తాయ్ కదా
ఆ వస్తయ్
హ్మ్ సరే అండి మరి బాయ్
ఆ సరే మరి బాయ్
ఆ